హాయ్ బాగున్నారా. హాయ్ అండి బాగున్నారా ఏం చేస్తున్నారు. ఆ బాగున్నా ఏం చే
ఏం చేస్తుండ్రు
ఏం లేదు వట్టి గానే ఉన్నాం మీరేమి చేస్తున్నారు.
నేను కూడా ఇగా టిగానే ఉన్న ఇగా ఊడ్చాలి, ఊడవాలి, గిన్నెలు తోమాలి ఇగా
అవునే ఈవినింగ్ అయింది కదా. తిన్నారా తిన్నార మరి లంచ్ అయిందా.
అవునండి ఆహ్ లంచ్ అప్పుడే అయిపోయింది. కదా ఆ తినేసిన అప్పుడే పన్నెండిటికే ఈ రోజు టమాటా పప్పు చేసినా. టమాటా పప్పు చేసిన. మీరేం చేసండ్రు.
మేము పప్పు, టమాటా. మాది కూడా సేమ్.
మీది కూడా సేమ్ ఆహ్
ఉహ్మ్ ఎటు ఎళ్తా లేరా పెళ్ళిళ్ళ ఉన్నాయి. కదా ఇప్పుడు
ఆ నిన్ననే అయిపోయింది. ఒక పెళ్ళి ఉండే మాది తెలిసిన వాళ్ళది.
అవునా
ఆహ్ మళ్ళీ ఉహ్మ్ మళ్ళీ ఉంటాది. ఒకటి సండే రోజు ఒకటి ఉంది. మళ్ళీ రేపు గాక ఎల్లుండి. ఆహ్
అవున మా గూడ పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆహ్ ఆ మా ఇంట్లోనే ఉండేదిగా షాపింకెళ్ళాలి.
ఆహ్ మీ ఇంట్లో పెళ్ళేనా
ఆహ్
ఉహ్ హు
షాపికెలాలి.
ఉహ్మ్
మీరు మీ సైడ్ ఎట్లా చేస్తారు. పెళ్ళిలో అవి
పెళ్ళిళ్ళ
అ
హ మాములుగా ఇట్లనే హల్ది ఫంక్షనని పచ్చని పందిరి
ఆ మ్యరేజ్
ఆ తర్వాత మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ హ
అవును మా సైడ్ కూడా అట్లనేస్తరు
ఆ
ఇక వెళ్ళాలి షాపింగ్ కి బాగా
స్టార్టింగ్ ఫస్ట్ ఇ ఐదు రోజులు హల్దీ ఫంక్షన్ లేనప్పుడు ఐదు రోజులు ప రాశి ఇట్ల స్నానం పోసే వాళ్ళు కదా ఇంట్లోనే అట్లా బాగుంటది ఎందుకం టే ఆ పసుపు రాయడం వల్ల మంచి గ్లో వస్తుంది
ఆ అవును ఇటు సైడ్ కూడా రాస్తారు
ఆ పసుపు రాయడం వల్ల మంచి గ్లో వస్తది అట్లా మంచిగా ఆ ఐదు రోజులు అట్లా రాస్తారు
ఆ మా సైడ్ కూడా రాస్తారు మ సైడ్ ఓన్లీ పచ్చను మంది రోజు నైటు రాస్తారంతే
ఆ అవును గదే
ఆ బాగ ఎండలు కొడుతున్నాయి ఇగ బయటకి ఎల్లబుద్ధి కూడా అయితలేదు
అవును ఇప్పుడు వెళ్ళొచ్చినా కదా అమ్మోల ఇంటికి
మళ్ళా దాంట్లో పెళ్ళిలు కూడా ఉన్నాయి
ఆ పెళ్ళిలు
అసలు ఏం అర్ధమే కాదు ఇట్లా ఎండ కొడితే ఏం చేయాలో అర్థం కాదు
ఆ ఇంకా అందులో పట్టు చీరలు కట్టుకొని పోవాలి ఆ పట్టు చీరలకి ఎండకి ఉడకకి అమ్మో చిరాకు చిరాకు అస్తది మళ్ళా వేడి వేడి అన్నము
ఆ అప్పుడు తినబుద్దే కాదు అసలు
ఆ వేడి వేడి పెళ్ళి అన్నాము
అవునా తిన బుద్ధికాదు అసలు ఆ టైమ్ల ఆ అవును
నేను ఒక పెళ్ళికి వెళ్ళిన ఆ పోయిన సంవత్సరం ఇట్లనే మేలో మస్తు ఎండలు ఇంత ఘోరంగాంటే న వాళ్ళ పెళ్లి చాలా లేట్ అమ్మాయి వాళ్ళ పెళ్ళ కరెక్ట్ గా టైంకి కాలే ఇళ్ళు ఎండలు వాళ్ళు సరిగ్గా టెంట్ గాని ఏది గాని సరిగ్గా ఏయే లేరు ఇగా ఆ ఏ ఫుల్ ఎండా అంత ఆ మళ్ళీ వేడి వేడి అన్నము అప్పుడప్పుడే వంటలు కూడా లేటు లేట్ అయినట్టు ఉన్నాయి వేడి వేడి కూర అన్నము తినేసరికి ఎంత ఎట్లాన అనిపించింది
ఇక అప్పుడది అప్పుడే తినాలంటే ఘోరంగా అనిపిస్తది
పుట్టు పట్టు చీరలు కదా అయ్యో ఇ అంత ఘోరంగా అనిపిస్తే మేము వెళ్ళి వేరే వాళ్ళ పక్క వాళ్ళ ఇంట్లో కాసేపు వెళ్ళి ఇట్లా కూర్చున్నాం అట్లా అనిపించింది అమ్మో అది ఫస్ట్ టైం నాకు అట్లాండేయి మే లో చాలా ఎండలు ఉంటాయి
ఇక అస పోనే బుద్ధికాదు మనకి
కానీ పోవాలి మన మన ఒళ్ళు
ఆ వాళ్ళు కూడా అస్తారు కదా వాళ్ళు కూడా అస్తారు కాబట్టి పోవాలి
పోకుంటే బాగున్నాడాది ఎందుకు రాలేరు ఎందుకు రాలేరు అనింటె అంటారు మళ్ళా అదోలాగా చూస్తారు మంచిగా అనిపియది
ఆ
కదా
అవునవును పోత పత క బ పో
ఆ ఒక బాగా మళ్ళీ ఏం చెప్పాలో అర్ధం కాదు ఏమనా ఎప్పైక దానికి రీజ ఇ ఏం చెప్పుడు ఏమని చెప్పుడు
అయినా కొంతమంది అర్థం చేసుకుంటారు మనళ అయితే అర్థం చేసుకుంటారు
చేసుకోరు
కొంతమ మనలు కూడా కొంత కొంతమంది చేసుకోరు
అ
అట్లాంటుంది ఇక పెళ్ళిళ్ళప్పుడు బా ప్లనింగ్ మొత్తం ప్లనింగ్ హాఫ్ డేస్ పోతాయి అ
ఆ
తిన్నారా అపుడే తిన
ఇప్పుడ అయింది ఇప్పుడు చాయ్ పెట్టుకోవాలి తాగాలి ఊడ్చుకోవాలి ఫై అయితుంది గిన్నెలు గిట్లా తోముకోవాలి ఆ గిన్నె ఆ అవును
మేము కూడా ఊడ్చుకోవాలి
హ
హ అ బోళం తోముకోవాలి ఇక్కడ ఇంకా మాకు చెట్టు ఉన్నది ఇల్లు పక్కకి అది మొత్తం వస్తుంది
ఆ ఏం చె పెెట్
పత్రి
ఆ పత్ చల్లగానే ఉంటుంది కదా పత్
అదే ఆకులు వాడుతు స్తున్నాైకిందంటే
ఆ ఇక పడతాయి మాకైతే టేక చెట్లు ఉన్నాయి ఇంటి ముందు ఆ ఎంత ఘోరంగా వాడో తె తెలుసా తెల్లళ వసే వరకు రోజ రోజు రోజు తీసి కుప్ప చేసి బాగా కుప్ప అయినాక కలపెదట టేక్ చెట్లు ఉన్నాయి ఇంటి చుట్టూరు ఆ
ఆ అవును
ఇంకా అవి బాగా పడతాయి టేక్ చెట్లు అయితే పెద్ద
ఆ అవును ఇక్కడ కూడా బాగా పడతాయి ఇంక ఇకని బాగా మన్ వచ్చి తీసుకెళ్తారు ఇ దేవుని కోసం అని పత్రి ఆకు
ఆ అవును
ఆ ఇట్లా హోల్స్ పడతాయి కదా ఆ అవును
కాయలు కాస్తాయా
ఆ కాస్తాయి
ఏం చేస్తారు మరి
ఆ అవి పండుతే కొంతమంది తీసుకెళ్తారు తింటారు ఉ అవునవును
ఆ బాగుంటాయి మేము మాకు ఇక్కడ ఇంటి ముందు ఒక పెద్ద పత్రి చెట్టు ఉంది వాళ్ళకి వాళ్ళు మాకు ఇస్తారు ప్రతి ఇయరు అట్లా పండినేవిస్తారు మంచిగా పగలగొట్టి లోపల గుజ్జు తీసి ఆ గింజలు ఉంటాయి తీసి ఆ గుజ్జుని మంచిగా మిక్సీ పట్టి చక్కరన్న బెల్లమన్న వేసుకోవాలి కూల్ వాటర్ పోసి మంచిగా ఉంటది అది ఒక్క కాయ సగం కాయతోనే బ ఎంతో అయితది ఉ మీరు తాగిండ్రా అట్ ఎప్పుడన్నా
ఆ అవును తాగినాము ఇంటికానే ఉంటది కాబట్టి తాగుతాం
అది నడుము నొప్పికి మోకాలు నొప్పికి మంచిది అంట కదా
ఉ అవును ఫుల్ మందేస్తారు తీసుకెళ్తారు ఇక్కడ ఒక ముస్లమ్మ కూడా ఉంటది ఆమె అయితే రోజు తాగుతది
ఆ
కని ఆమెకి క్యూర్ అయినయి కొంచం
ఆ అదే అవి అచ్చేటి ఇప్పుడు ఈ సీజన్ లోనే వస్తాయి ఎప్పుడు రావు
ఆ అవును ఇక్కడ మళ్ళా బాగాబేద్ బా మందిస్తారు. ఈ ఇటు మా సైడు లేదు అయితే ఇగ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు.
ఆ పత్రే ఆక
ఆ అదే పది పండ్లు కూడా
పండ్లు కూడానా ఆ పెద్ద చెట్ టేనా
అవును ప్చ్ హ్ మేం లేవ్వకముందే అందరు స్నా
అయ్యో ఆ
అయ్యా ఆక్ అడిగే తీసుకెళ్తారు. అడగక తీసుకెళ్లారు. అనీ
కొంచెం గాడుపులు వస్తే కింద, పడతాయి అవే నీ
అవును
ఆ గాడుపు వస్తది. అనుకో అప్పుడు ప్చ్ కింద పడతాయి బాగా పండినవి రాలిపోతేయి.
ఇప్పుడయితే ఫుల్ ఉన్నాయి. ఇంకా చెట్టు నిండి అవే ఉన్నాయి.
మ్మ్ హ్ అవును సీజన్
కానీ అవి మంచివేనాంట, మార్కెట్ లో అవి దొరకయి. ఎం కదా
ఆ దొరకయ్, దొరకయ్
హ్మ్ ఫస్ట్ నాకు కూడా తెలేవి, ఇవి గీ దీన్నిస్ దీన్నీ చేసుకొని ఇట్లా జ్యూస్ తాగుతారా అనుకున్నా కానీ చేసుకునే అంత తాగిన్ తర్వాత్ త బాగుంది. కొంచం చేద్ చేదుగ ఉంటది. స్వీట్ ఎక్కువ వేసుకోవాలే
ఆ అయితే మాకు ఆల్మోస్ట్ మాకు చెట్టు ఉన్నద, అందరు చూడు కాయలు ఏం చేస్తారు. మీరు ఎప్పటికి తీసుకెళ్తున్నారురని అంటే ఇట్లా గుచ్చుతీసి తింటాం చేర్పాత్ చేస్తాం. అనుకుంటే పేరుగు
హ్మఆ
హ్మ్ అవును హ్
సరే అండి.
ఆ సరే